హలో హలో వినిపిస్తుందా అండి
మీ చెప్పండి వినిపిస్తుందా
హలో ఓ
వినిపిస్తుందా
హలో ఏండి హలో
తిన్నార
తిన్నామండి
హ్మ్ తిన్నానండి సరయ్యలా ఏం కర్రీ వండారు
ఏ అండి ముందుగుర అయినా అండి అర హలో
వినిపిస్తుందా
వినపడుతుందా వినపడుతుందా అండి
మీరే చేసారా ఇలా సరి
ఆ మీరే చేసామండి నా కూతుర్ని చేయమంటే చేస్తలేదండి సతాయిస్తుంది.
అవును ఎలా చేస్తారు కొంచెం చెప్తారా కూర
ఏముందండి నార్మల్ అందరు చూసినట్టే కానీ పని చెప్తే తినదండి బట్టలు పిండేయ్ అంటే పిండేయదండి
ఉ
అన్ని చావండి ఫిష్ మటను పచ్చ మటన్ పచ్చడి కూడా పెడతామండి చికెన్ పచ్చడి పెడతామండి మేము
అ
మీరేం చేస్తారండి అవునండి ఉగాది సెలబ్రేషన్ చెసార మీరు ఏ ఇకా
అంతే అండి
మా కూతురు బచ్చాలు బాగా చేస్తదండి బాగా ఇష్టమండి నాకు చేస్తే
రాదండి రాకనే మా రాదు రాదండి టేస్ట్ అనిపియదు నేన్ చేస్సే,
ఇగ మీ కూతురు సేయ్ వంట అలవాటు అయిపోయింది. మీకు అందుకే మీకు వచ్చిన కూడా చేసుకోనికి, ఇంట్రెస్ట్ అనిపియ్యదు
అవునండి ఇగ బచ్చాలంటే వ్ అందరు ఓ ఇద్దరు ఒకరు ఇద్దరు ఉండాలండి. ఒకళ్ళు చేసుడు, ఒకరు కాల్చుడు ఉండాల ఒక్కరి వల్ల చేయబుద్ధి కాదు కదండి.
అవును
నా కూతురు ఫ్రెండ్స్ ఉంటురు అమ్మా ఒకళ్ళు కాకుంటే ఒకళు.
హు ఏం చేసారండి వాళ్ళు
వాళ్ళ చదువుకుంటున్నారమ్
హో ఒకరి గాకపోతే ఒకరు అంటున్నావ్ వాళ్ళు ఒకరు గాకపోతే ఒకరు ఏం చేస్తారని
వస్తారు ఫ్రెండ్స్ అనంగా ఇంటికి వస్తారు సతా ఇస్తారు ప లేవరు పొద్దున్నే ఆ పండుకుంటురు ఫోన్లు మాట్లాడుతాంటరు లేచి బ్రష్ అంటే బ్రష్ చెయ్యరు ఓ పని సాయం గారు ఏం సాయం గారు. మ్మ్ ఆత్తరువ్ ఆ వత్తారు బయట తిరుగుతారు కతం మళ్ళీ వస్తాం అంటే అనుకుంటే వెళ్తూనే ఉంటురు వాళ్ళు ఇష్టం అండి. ఆ తీసేషి టార్ లింలేవండి నీదోసుందండి ఇగా పడుకులం అనుకుంటున్నాం హు
తేయాండి
సర్యలు క్యాట్